హలో
ఆ గణేష్
ఏ సంగతీ అంత భాగాన
ఆ బాగే ఎలా ఉన్నవ్
మంచిగనేన్న ఏమిజేతన్
ఎన్ని కాలి
తిన్నా లేదా
తినలేదు తినాలి నువ్వేం చేస్తునవ్
ఏ ప్రస చకున్నా బైటికి పోవాలే ఫ్రెండ్ బర్డే ఉంది
ఓహో ఏం చేస్తారండి పార్టీ పార్టీ ఏం ఇస్తాడు మీ ఫ్రిండ్
ఆ ఎమిత్తాడో పోయినంకప్పుడు కేక్ గోసి వచ్చి అడగా ఉమ్ కొత్తగా సినిమా వచ్చింది చూసినవ ఈమధ్య
ఆ నేనేం చూలే
బాహుబలి త్రీ
అవునా
ఆ చూష్నా
ఎలా ఉంది నేను ఎప్పటి నుంచో జూడాల అనుకుంటున్నా మూవీ
ఆ ఏంది మరి
ఆ ఒకసారి ఆ స్టోరీ చెప్పవా నాకి ఇందాం బాగా క్యూరియాసిటీ ఉంది అది తెచ్కోవాలని ఆ
కాలికేయ ఉన్నాడా
ఆ
అ ఆ సినిమాల ఎందంటే స్టోరి కాలకేయ కట్టప్ప వాళ్ల తండ్రి
బా అన్నీ అబ్బా ఎక్స్పెక్టే చేయలె అసలు
నువు టిస్టుల మీద టిస్టులలా ఉండే అయితే రాజమా దున్నతుడు
ఆ
రాజమాతకున్ను కాలకయ్య ఇద్దరు భార్య భర్తలు ఇద్దరికి కలిగిన సంతానమే కట్టప్ప
బా మరీ దేవసేన ఏమైంది
దే ఇప్పుడు భార్యభర్తలు వాళ్ళు మళ్ళా ఇప్పుడు బి బిచ్చాల దేవుడు ఉన్నారు చోడు
అవును
చలో దేవసేన ఏమైతాదంటవా నువు దేవసేన కోడలు బాుహుబలి భర్త బాహుబలి భార్య
బాహుబలి ఇప్పుడు బాహుబలి ఎటర్నల్ వచ్చింది కదా ఆ బా మరి బా ఆ దేవసేన ఎటుపోద్ది అని
అర్థం కాలే బాహుబలి
దేవసేన వచ్చింది కదా బాహుబలి ఇటర్నల్ లో వచ్చింది కదా
ఇటర్నల్ ఆ ఇటర్నల్ అంటే
రీసెంట్గా వచ్చు రీసెంట్గా వచ్చు ఊ
దేవసేన అన్నీ ఓకే అన్నీ సేమ్ సేమ్ స్టోరీ కానీ టిస్టులు ఎందంటే ఇది టిస్టు అదే మాత తెలువకుండా అప్పుడు అట్లా మెయింటైన్ చేసింది అందుకే చచ్చిపోయింది పాపం దానికే బిచ్చల దేవునికి తెలవకుండగ ఆ అవిటోడు కదా ఆ అందుకే చర్ల పడి చచ్చిపోయిండు అప్పుడు కాల కేయ దగ్గరకే పోతాంది అప్పుడు ఏవది మన హీరో విలన్గాడు రానా గాడు చంపినప్పుడు అదే బాణాలు ఇసిరేసినప్పుడు కాలకేయ దగ్గరగాడికే పోదాం అని పోతా అంటే ఆవిడ చెర్లో పడి చచ్చిపోయింది మనవడ్ని కాపాడుకొని
ఆ నేన్ ఇంకోటి చెప్పనా ఇంకో బిగ్గెస్ట్ సీక్రెట్ అది బానం ఇచ్చింది ఎవరనుకున్నావ్
ఆ
ఆ ఆమె ఇచ్చింది ఆ అసలు ఎవరైనా నీ ఎనిమి ఎనిమిలు ఎవరైనా వస్తే చంపు అని చేతికిచ్చింది వాళ్ళ కొడుక్కి వ ఆమె స ఇగ ఆమెనే చంపిండు వాడు అలా నే డీటెయిల్గా అబ్జర్వ్ చేసిన దాన్ని చూస్తే బాహుబలి త్రీ ఎలా ఉంటాందిని గెస్ చేయాలని అన్ని డీటెయిల్ చూసినా ఆ బాహుబలి వన్ టూ త్రీ టు చూస్తే అలా అది ఇంగ నాకు అర్థమైంది అలా అగొ ఆమె ఇచ్చింది ఆమె చంపించుకుందని
అయితే ఇంకో ముచ్చట ఏందంటే కట్టప్ప ఉన్నడా కట్టప్ప ఒక కొడుకు
ఆ కొడుకా ఆ
ఉమ్మ్ కట్టప్ప కొడుకు ఎవరు అనుకుంటానవ్
ఎవరు
బాహుబలి టూల తల తెగి తల ఎగిరిపోయి ఆడ రాణా గాడు కళ్ళ మంగ వర్తద్డు వాడు కట్టప్ప కొడుకు
అబ నేను అసలు అనుకోనే అనుకోలే
కట్టప్ప భార్య చనిపోయింది
ఆహా ఎలా చనిపోయింది
డెంగ్యూ కాదు అప్పుడు చార్మినార్ కట్టిచిరు చూడు చార్మినార్ అంటారు ఎంది ది చార్మినార్ ఆ కట్టించిది వ్యాజ్తే చ తాజ్మహల్ ఆ
తాజ్మహల్
ఆ తాజ్మహల్ కటించిన్నపుడు అప్పుడు ఏదో వ్యాధి వచ్చి అప్పుడే చచ్చిపోయినట ఆ వ్యాధిచ్చినప్పుడు
అవునవును అదే ఆ కలనే తీసింది కదా అందుకే
హ
రైటే ఉమ్
అట్లా చచ్చిపోయింది ఇక ఈ ఛత్రపతి శివాజీ కూడా ఉంటాడు అల్లా సినిమాల
అవునా ఆ ఆ టైమ్ లో కదా జరిగింది ఇదంత
అదే శివాజీ కూడ ఉంటాడు శివాజీ దేవసైన ఇద్దరు లవ్ చేసుకు ముందలు బాుబల్ని ప్రేమించే ముందుకు దేవసేన శివాజీని ప్రేమించింది
ఆహా ఇలా నా ఎలా జరి
శివాజీ అయితే ఓ ఒప్పుకోలే వాళ్ళ తండ్రి గారి మాటకు వా్యాగ్ఞ అంటే రుణపడి హిందూ ధర్మం కోసం హిందువులకే పోరాడిండు
వా అవునవును అది త హిందులో కొరిక పోరాడిండు అని బాగ మంది మాట్లాడిండు
ఆ మాట్లాడంది హిందువుల గురిం చె పోరాడిండు.
అవున ఎప్పుడు పోయినావ్ అసలు థియేటర్ కి నేను ఎప్పుడు వె నాకు టిక్కెట్లు దొరకలేదు నేను వెళ్దామంటే
దొరకలేద నన్ను అడగొద్దా మరి నాకాడ వంద టికెట్లు ఉంద ఆ రోజు
బ నెన్ బాగ మిస్ అయినా నేను అప్పుడు నాకు టికెట్ గొంటమ దొరికర అప్పు
అవునా
ఉమ్
హు
నేను రీసెంట్ గా ఒక మూవీ చూసినా ఆ
ఏం మూవీ
అది కాంచన ఫైవ్
అయ్యా ఫోరె రాల ఫైవ్ ఎట్ల వచ్చింది
కాంచనా పైవ్ కూడ వచ్చింది నువ్వు చూడల అనుకుంటావు కాంచనా నేను నువ్వు బాహుబలిచూస్తే నేను కాంచన చూసిన నువ్ అది చూడలేదు నువ్వు అప్డేట్లో లేవు కాంచనా అది కాంచనా నేను ప్రతి అప్డేట్ లో ఫాలో అయినా ప్రతి అప్డేట్ నిచూస్తా ఎప్పుడు వచ్చిన అది ఎలా ఉంటంది అ తెలుసా ఆ కాంచనా ఆ కాంచనా బ ఫస్ట్ వన్ చూసినావ
వన్ చూసిన టూ చూసిన త్రి చూసిన
కాంచనా ఫోర్ వచ్చింది గుండు గుం డోంది వచ్చింది
ఆ చూసిన చూసిన చూసిన
ఆ అవునవును దాని తర్వాత అదే కంటిన్యూషన్గా ఆ అ వచ్చింది అలా ఐదుగురు ఉంటారు ఐదుగురు కాంచన ఉంటారు ఐదుగురు ఉంటారు
ఐదు దెయ్యాల
ఆ అవును అంతే కాంచన్గ అపోజిట్గా ఐదుగురు దెయ్యాలు ఉంటారు వాళ్ళకి ఇలా ఎదిరిస్తాడని స్టోరీ ఉంటది మా ముల్ లేదు అసలు ఆ స్టోరీ
ఊహు అంతేన
అవున్
ఉమ్ ఇంకా
ఆ ఏం లేదు తిన్నవా
ఈ దిన అన్నం దిన బుద్ది అయితలేదు బయటికి పోదామ బిరియానీ తిని వద్దాం
ఆ తిన్నాం ఎళ్దాం
ఆ ఆ
ఇగ వెళ్దాం వెళ్దాం మీ ఫ్రెండ్ బర్త్డే ఉన్నది అన్నావుగా
ఏహే నువ్వు ఓత్త అంటే అటు పోను చెప్తానా
ఆ వస్తా వత్త వెళ్దాం ఎక్కడ బాగుంటది రెస్టారెంట్ నీకు తెలిసిందే హైదరాబాదే కదా నువ్వు కూడా ఉన్నప్పుడు అంత తెలుసు నేను కొత్త హైదరాబాద్ కి రీసెంట్ గా వచ్చాను గానీ నీకు తెలుసుంటది
నేను ఎప్పుడైనా టిఫిన్స్ గానీ లంచ్ గానీ అమెరికాకే వెళ్తా మళ్ళీ వెళ్ళి వస్తా ఫ్లైట్లో వెళ్దామా వెళ్దామా మనం కూడా ఫిఫ్టీ కే రెడీ చేసుకో అంతే వీసా గిట్ల సెట్ చేస్తా వీసా పాస్పోర్ట్
ఓకే కానీ ఏది బాగుంటే నువ్వే ఆ చూసుకోవాలి మరి నాకు అంతగనం తెలీదు కదా నువ్వే
వైట్ హౌసే వైట్ హౌస్ లో మనకు పోతే వైట్ హౌస్ లో ఇన్వైట్ ఉంటది ఇన్విటేషన్ ఉంటుంది
అయితే యుద్ధం చేస్తున్నాడు అందుకే కదా
ఏ ఏ నాకు ఫోన్ చేసిండు మొన్న ట్రంప్ ఏం చేస్తారు తిన్నావా మంచిగా ఉన్నావా అని అడుగుతాండు నేను మాట్లాడ బిజీగా ఉన్నా అని చెప్పి
మరి ఆ యుద్ధం ఆపెయ్యకపోయినా అప్పుడే దాని వల్ల మనకు ఎంతో
ఉండాల యుద్ధం ఉంటే త్రిల్ ఉంటుంది ప్రపంచం ఏదో ఒక త్రిల్ ఉండాలే
ఆ లేకపోతే బోర్ అవుతుందిగా అంతే చూస్తున్నావా నువ్వు చెప్తే ఇప్పుడే వినేటోడు ట్రంప్ అని ఇన్ని రోజుల వరకు ఆగిండు
మొన్న గాన్నీ చంపించిన నేనే మొన్నొకడు చచ్చిపోయిండు చూడు ఇరాన్లనో ఎన్నో నేనే చంపించిన
వాడు రెండు రోజులల్ల చనిపోయేటోడు కానీ వాడిని చంపేసింది వాళ్ళ కొడుకుని చంపేయక
చంపి నేనే చంపించిన
అవునా అయ్యో మొన్న మరి ఆ మరి పాకిస్తాన్ ఎప్పుడు ప్లాన్ చేసినవ్ పాకిస్తాన్ లో మన ఇండియా మీద బాగా బాంబులు వేస్తారుగా
అహే పాకిసే మనకు సంబంధం లేదు ఇగా మనకి అక్కడ ఇడిటేషన్ లేదు మనం ఎనిమీస్ కాబట్టి మనకు తెలువదది
ఆహా
పోదామా ఇయ్యాల పోదామా నైట్ కి
వెళ్దాం ఒకసారి వెళ్ళి ఆ చూసొద్దాం
అమెరికానే బాగుంటది లంచ్ గినా రెస్టారెంట్స్
ఆ మా ఫ్రెండ్ రీసెంట్ గానే అమెరికాకి వెళ్ళిండు చెప్పిండు ఇలా ఏమేమి ఉంటది అమెరికాల ఇక్కడ మనకు ఇప్పుడు నైట్ అవుతుందిగా అక్కడ తెల్లారి అవుతుందట మా ఫ్రెండ్ చెప్పిండు ఆ అప్పుడు నైట్ ఫోన్ చేసిన ఆ ఏ నిజమే అప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు అన్నాడు ఏందిరా నేను షాకేనా అసలు అసలు ఈ నైట్ అంటే భూమి తిరుగుతుంటే అటు చీకటి అయితాదట ఇటు తెల్లారిందట అలా ఉంటందట నేను భూమి గుండ్రగా ఉంటందని అప్పుడు తెలిసి నాకు నా ఫోన్కి చిన్న ప్రాబ్లం ఉండే
ఆ చిన్న మాట్లాడు నాకు చెవు పోతాంది
అవునా ఆ ఫోను కొంచెం పలిగింది దానివల్ల వినబడడం కొంచెం ఇబ్బంది అవుతుంది
ఆహా
ఆ
ఏదైతే ఏమి కొచ్చకపోయినా మీండ్లే
ఆ కూర్చో ఇంకా ఊక కళ్ళ నోస్త అంటే దీని ఇంకా వాటిని వాకింగ్ చేస్తే తగ్గుతుందని
ఉహు అడుగు ఇకా
ఏం లే చెప్పాలి రేపే ఎటు ప్లానింగ్
రేపు స్విమ్మింగ్ పోవాలి ఇడ మన ఇరవైలు కూడా కోరలా ఎర్రపల్లి గూడెం దాటంగానే లెఫ్ట్ తీసుకుని స్ట్రేట్గా పోవాలి చెరువు కట్ట దిగినక మావిడ తోడు ఉంటాది ఆడ రైట్ కొట్టాలి జర లోపడికి పోతే ఆడ కోరి ఉంటది పెద్ద పెద్ద కోర్లు ఇంకా తెస్తారు ఎప్పుడూ తీసిన కోరి ఒకటి వుంది ఆడ ఫ్రెష్ వాటర్. రోజు రోజు రొట్రేట్ అయితాయి వాటర్ ఉ ఉ బాగా పెద్ద ఉంటది ఇప్పుడు ఇక్కడు నుంచి ఆ రెగ్యులర్గా చదువుతాం
ఆ
ఉ
ఆ మరి రేపు వెళ్తా వెళ్తున్నావ నేను కూడా స్వామిని చూస్తున్నా
వస్తా వ నిజంగా వస్తా వ చెప్పు పోదాం
నేనా వ వస్తా తీసుకెళ్తావా నన్ను
ఉ పోదాం తీసుకెళ్ళుడు పోదాం
ఇంకా నాక స్విమ్మింగ్ రాదు అదే నేర్చుకోవాలి
స్విమ్మింగ్ రాపోతే అది డైరెక్ట్ చెరువు లెక్క కూడా ఉండదు మొత్తం లోత ఉంటది ఆడకి కూడా కష్టమే ఈత
అవునా
ఒక్క కొద్దిగా అంత కొద్ది అంత ఉంటదిలే నువ్వు కొట్టే అంతగాని జాగ్రతగా ఉండాలి అయినా మేము ఉన్నాం కద రా ఏంకా
ఆ వస్తా
పోయినపుడు ఫోన్ చెత్తా
ఆ
అయినా ఎప్పుడు పోతున్నావు కాలేజీకి
కాలేజ్ కి టూ డేస్ లో వెళ్తా
నిన్న టూ డేసే అన్నావు ఇవాళ టూ డేస్ అంటావు ఎప్పుడు పోతావు
ఏంటి ఎళ్త్ ఎల్ ఎల్లాలి ఎల్లాలి
ఉ
ఇం ఇప్పుడు లేదు అక్కడ స్విమ్మింగ్ లో బాగా లోతు ఉంటదా అక్కడ
ఆ కోర్లో ఉంటది గా లోతు ముడు తాటి చెట్ల లోతు ఉంటాది కిందికి
అబ్బా ఉం బానే ఈత కొడుతున్నావా అక్కడ
ఇ పోవట్టీ నెలయితండి మనం గజఈతగలం అయితే నాకు మొన్న రీసెంట్ గా ఇంటర్న్షిప్ లో